ఆ చెప్పండి
నమస్కారమండి
ఆ నమస్తే అండి చెప్పండి
నా వాయిస్ వినిపిస్తా ఉందా
పిస్తా ఉందండి నేను మా
ఆ వినిపిస్తా ఉందండి ఆ ఆ క్లారిటీగానే వినిపిస్తా ఉంది ఏం చేస్తున్నారు
ఆ చెప్పండి ఏం చేస్తామండి సాట ఏం చేయలేదండి ఖాళీనే
ఖాళీగానే ఉన్నారా ఓకే ఉమ్ నాకు మీ సమయం కొద్దిసేపు మాకు కెటాయించగలుగుతారా మాకు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలనుకు కుంటున్నాం మీ గురించి హ అంటే మీరు మీ విలేజెస్ లో మీ విలేజెస్ లో ఫెస్ట్ చెప్ మీ విలేజెస్ లో అంటే ఫెస్టివల్స్ బాగా చే స్తా ఉంటంటారు హలో హలో
హలో
ఉమ్
ఆఆ ఆ వినిపిస్ తాంది ఆ ఆ వినిపిస్తాంది వినిపిస్తాంది
బాగా చేసార ఆ అంచన నేను కొన్ని ఫెస్టివల్స్ ఆ లైక్ తొలి ఏకాదశి శ్రీరామ్ నవమీ వినాయక చవితి ఆ ఇట్లాంటివి బాగా సెలబ్రేట్ చేశారండి మొత్తం అందరు సెలబ్రెట్ జేసుకునే ఫెస్టివల్స్ ఇవి
ఓకే అంటే ఇప్పుడు మా ఊర్లో కూడా శ్రీరామ్ నవమి ఉగాది ఆ నెక్స్ట్ ఇంకా దసరా ఇలాంటి ఫెస్టివల్స్ బాగా చేస్తారు క్రి కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజు అయితే ఉ ట్టి కోడతారు బాగా అందరు ఊర్లో వాళ్ళంత గద రయ్యి మంచిగ సెలబ్రేట్ చేసుకుంటం అండి ఆ ఇంగ ఉగాది పండగ అయితే ఇంకా మొత్తం అంటే దేవుణ్ణి ఊరంతా ఊరేగింపించి బాగా ఇంటి ఆ ఉగాది మేము బా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ అంటే దేవుడ్ని అంటే మార్నింగ్ టెంపుల్ కెళ్ళేసి వచ్చి మరి నెక్స్ట్ మా ఇంటి దేవుడికి వెళ్ళి కొత్త బట్టలు ధరించుకొని అలాగ వెళ్లేేసి వచ్చాము మరి నెక్స్ట్ ఈవినింగ్ టైమ్స్ వచ్చి మా ఊ లో పరాట అని జరుగుతూ ఉంటుంది అనమాట అంటే లైక్ రాబిట్స్ ని పట్టుకొని వ చ్చి అలాగా చేస్తార అనమాట మరి నెక్స్ట్ నైట్ అది పోయ్నిచ్చి నైట్ మొత్తం ఇంటింటికి దేవుడు ఇంటి ఇంటింటి దగ్గరి దేవుడొచ్చి బాగా ఒక పీస్ఫుల్ వాతావరణం అనేది ఉంటది అనమాట ఊర్లో అలాగ బాగా ఎంజాయ్ చేసాం మా ఉగాది మీరు బాగా ఎంజాయ్ చేశారా
ఎంజా ఎ
హలో హలో వినిపిస్తా ఉందా అ హ హల్ హలో
పరాట
అ అర్ధం కాలేదు అర్ధంగా పారాట అంటే ర్యాబిట్స్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎళ్ళి ర్యాబిట్స్ పట్టుకొని వస్తారు గఅన్నమాట రర్యాబిట్స్ ని పట్టుకొని వచ్చి అందరూ మరి ఈవినింగ్ ద దేవుణి అంటే వాళ్ళ భుజాల మీద మోసుకొని వెళ్ వెళ్ళి ఒక ప్లేస్ ఉంటాది అన్నమాట ఆ ప్లేస్ దగ్గరికెళ్ళి అందరము బాగా పరాట అంటే కాళ్ళు విరిచి దానికి ఇ అంతా ఎంజాయ్ చేస్తరనమాట బాయ్స్ అన్నమాట అదే అండి పారాట అంటే ఇలాగే అండి ర్యాబిట్ పట్టుకొని వస్తారు కదా పరాట అంటే
పార ట అంటే ఏం జే స్తారండి
పరాట అంటే ర్యాబిట్స్ని పట్టుకొని వస్తారండి మార్నింగు అందరూ అంటే